ఇంనింగ్ సార్ట్.
మేడం గుడ్ ఈవినింగ్ మేడం అయితే మీది వైఫై ఒకవేళ సిగ్నల్ చ ఒక ఓకే. ఉంటే దాన్ని ఆఫ్ చేసుకోండి మేడం ఎందుకంటే వైఫై సిగ్నల్ ఉన్నట్లయితే మనకు డిస్టర్బెన్స్ అనేది వస్తది మేడం.
ఇప్పుడు వచ్చి ఆన్ చేసి ఉంది. ఆహ్ అది.
అదే అదే మీ దగ్గర డిస్టర్బెన్స్ బాగా వస్తుంది మేడం. హలో. హలో. హలో. హలో
ఆహ్ వినిపిస్తుందండి ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు.
ఆహ్ ఇపు ఇప్పుడు వినిపిస్తుందా మేడం మీకు. కు మీకు నా మాట వినిపిస్తుందా మేడం. ఓకే మేడం ఇప్పుడు ఇప్ ఇప్. ఇప్పుడు నెట్వర్క్ మీద కరెక్ట్ ఉన్నది మేడం ఇంకా ఈ రోజు ఏం జరిగిన చేయడం మీకు శుక్రవారం శుభాకాంక్షలు. మేడం.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలండి చాలా చాలా.
ఏం చేశారు మేడం మీరు.
ఇప్పుడు మాది మొహరం నడుస్తుంది కదండి మేము ఇవాళ ఏం చేసుకోలేదు. మేము తోట కూర చేసుకున్నాం రైస్ చేసుకున్నాం. క్యాజువల్ డ్రేస్ లో మాత్రం ఉమ్ మట్ మటను చికెను లేకపోతే బిర్యానీ సమ్ ఏదైనా ఒకటి ఉంటదండి ఖచ్చితంగా. పక్కా చేసుకుంటాం ఫ్రైడే. రోజున ఎవ ఏదో ఒకటి చేసుకొని నమాజ్ చేస్తే అదంతా అదే అదే ఓ మాకు. ఫ్రైడే ఫ్రైడే ఒక ఫెస్టివల్ లాగా ఫీల్ అవుతామండి మేము. హలో. హలో.
ఆహ్. ఆహ్ మేడమ్. హలో. హలో. హలో. హలో.